హాయ్ అండి బావున్నారా?
బావున్నమండి, మీరు బావున్నారా?
అండి ఏం చేస్తున్నారు? మేము గూడ ఏం లేదండి ఇంగ కొంచమయితే ప్ పిల్లలొస్తరు సాయంత్రం పని స్టార్ట్ చేయ్యాల
అవునా పిల్లలకి ఏమన్నా స్ స్నాక్స్ చేసి పెడతారా అండి?
ఆ చేశానండి అన్నం వడియాలు
అన్నం తోడి వడియాలా?
ఆ అంటే అన్నం బాగుడకబెట్ ట్టి దాంట్లో ఓమా ఉప్పు వేసి ఇట్లా పావురాల్లో పెట్టి ఆ పావు పలలో పెట్టి వత్తాలండి నిజంగా అయ్యే చేసినా ఉమ్ పోయిన సంవత్సరం చేసినామండి మా బాబు పుట్టినప్పుడు అసలు అసలు కొంచెం ముక్కవా అసలు లేదు కొంచెం చెడిపోయినాయ్ అనడానికి లేదు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయండి అసలు అవయితే ఆ వాయిస్ కట్ అవుతుందండి
లేకపోతే స్టోర్ బాగా చేసా అంటాన్నా
ఆ నార్మల్ గానే ఒక డబ్బాలో ఏసి స్టోర్ చేసామండి అప్పుడు రోజైయితే అవే పెట్టాం కదా ఎప్పుడో ఒకసారి ఏం లేనప్పుడు అవేంచి పెడతాం
ఉమ్ పప్పు చార్లల్ల గుట్లా యూస్ అయితది
ఆ మనకి యూజ్ అయితది కానీ ఇంక అంత సాంబార్ అప్పుడు ఏంచుకొని తినే అంతేముంటదండి పిల్లనప్పు
సున్నం ఎల్లయ అవునండి
ఉమ్ ఇప్పుడు రవ్వతో కూడా చేస్తున్నారంట అండి
రవ్వ తోటీ చేస్తున్నారు మళ్ళా సగ్గు బియ్యంంతో కూడా చేస్తారు అవి కూడా టేస్ట్ ఉంటాయండి ఉ ఉడకబెట్టి మనం అప్పడాలి పోసినట్టటు మిక్సీ అవసరం లేదు
అవసరం లేద
ఆహా వాటిని ఉడకబెడతారు ఉడికేటప్పుడే అందులోనే కొంచెం మన ఓమన్నా జీలకరణ సాల్ట్ అ వేసుకుంటారు వేసుకొని వాటిని సేమ్ ఇట్లా మన ఏమంటారు కవర్ మీదనే క మీరు ఎట్లా కోస్తారు దాని మీద ఆర పెట్టిరు
మేము ఒక ఒక కాటన్ చీర మీద అండి
ఆహా కాకపోతే అది క్లా ఇప్పుడు మన రైల్ కోట్లక్క వాన కవర్లు అంటారు కదా
మ్మ్
ఆ అల్ల దాని మీద పోసి ఆరబెట్టవచ్చండి సేమ్మన అప్పుడలా టైపు ను చిన్నంగుటాయి ఉంటా అవి కూడా
ఆహ
ఈసారి మేము కూడా ప్లాన్ లేద్దాం జుతాన్నం సమ్మర్లా
ఒక్క గ్లాస్కి ఆరో ఏడో గ్లాస్ నీళ్ళ పోస్తారు ఒక గ్లాస్ రవ్వకి బాగా ఉడక బాగా మత్ మెత్తకుడుకుతుంది తర్వాత దాన్ని ఇట్లా పప్పుగుత్తితో ఇట్లా ఇట్లా మెత్తగా చేసి కతం పావులాల్లో పెట్టి వస్తాడమే ఓమా ఉప్పేసి
నాహమ్మ్ ద్ చేసే అ అన్ని వాటహ బా వుడుకు తడానికి అన్ని బాట
ఆ అన్ని వాటర్ పోయాలి రవ్వ ఒక కేజి దెశ్ స్తే ఫుల్ అయితే అండి మస్త్ తో బాగుంటాయి అట అట్లా
అవున ఈసార్ ట్రై చేద్దాం మయితే
అయితే ఇంకా మేము అన్నం పడియలు అయిపో పోయినాయండి ఇంకా అవి కూడా ట్రై చేద్దామని చూస్తున్నా ఇంకా కోతులు కూడా ఈ మధ్య రావట్లేవు మా ఇంటి దగ్గర.
అవునండి తక్కువ లేండి ఎప్పుడో ఒకసారి వచ్చి పోతా ఉంటాయ్ మీ దగ్గర ఎక్కువ వస్తాయా అండి
ఆ వస్తాయండి బానే వస్తున్నాయి ఈ మధ్య ఇంక ఇప్పుడు మళ్ళీ అప్పుడేమో మొక్కజొన్న ఉండే కదా ఏ అందరికి ఇప్పుడు ఇంక ఆ ఆ ఇప్పుడు ఇంగా అందరు అయిపోయింది కదా ఎవ్వరు కొట్టారు ఇగా కొట్టారు కాబట్టి ఇంగా బాయ్ దగ్గరే ఉంటాయి గవి కూడా ఈ ఎండలకి ఊర్లో ఏం దొరకట్లేదు బావి దగ్గర కూడా ఏం దొరకట్లే లెవ్ వాటికి
ఉమ్ వాటి బాధ అవి పడతాయి మన బాధ మనం పడాలి తే
అవునండి ఇంకా కాకపోతే కోతులని ఇట్లా ఫోన్ చేస్తే తే తీసుకపోయే వాళ్ళు వస్తున్నారు
కానీ అవి కూడా ఏమంటారు పడతలేవ్ అంటండి ఆ బోన్లల్లా
ఉహుమ్
ఆ ఆ వాటి కూడా తెలిస్ లిసిపోయింది వీళ్ళు తిసుకపోయి మమ్మల్ని ఎక్కనో ఇష్పెడుతారని అవి కూడా ఎక్కుతలేవంట బోన్లల్లకి
ఊమ్మ్ బోన్లల్లకి ఎక్కిస్తారు ఏదో ఒకటి చనిగ్ కాయో పల్లికాయో అట్లాంటిది ఏదన్నా పెట్టి ఎక్కిస్తారు అడవిలో వదిలేసి వస్తారు కానీ అడవిలో ఏం లేకనే కదా మళ్ళీ ఊర్లలోకి వచ్చేది అవి
సో జూ పార్క్ లెక్క పెట్టాలి అన్ని జూలనీ తోలాలే అంతే
ఇంక అన్ని జూలకి అంటే వాటికి ఫుడ్ పెట్టకుండా జూలకి తోలి వదిలేస్తే పాపం తగులుతుంది.
గవర్నమెంట్ ఉన్నది ఎందుకండి ఫుడ్ పంపిద్ధానికే కదా
ఆ అవునండి
ఏవన్నా ఒకటి తగ్గింది తాళి జనాలకు ఇచ్చేటివి వాటికన్నా పెట్టాలి కాకపోతే వాటికి ఒక ఇంజెక్షన్స్ వేయ్యాలి వాటి పిల్లలు పుట్టకుంట ఎక్కువగా అట్లా ఇంజక్షన్ వేసినా ఏం కాదు కోతులు కొంచెం అంతరించాలి
ఆ అవి కొంచెం బాగానేరు ఆరు నెలలకు ఒకసారో ఏమో పిల్లల్ని కంటాయంట అండి
త్రీ మంత్స్ కే నంటగా
అవునా మూడు నెలలకు ఒకటి అంటాండి
ఆ అదే అందుకే ఎక్కువైపోతానయ్యాయి జన మనం ఎంత మంది ఉన్నామో అంతకు డబల్
అదే అయితే దొరకిన కోతికి దొరికినట్టుగా ఇప్పుడు పది కోతులలో ఒక ఆరిటికయినా అట్లా సూదులేస్తే కొంచెం తగ్గుకుంటస్తుంది అవునండి అవునండి ఇంకా కుక్కది కుక్కది కూడా అట్లానే ది కాకపోతే కుక్కలు తిండి దొరకక చనిపోతున్నాయి కూనలు ఉన్నప్పుడే ఎట్లనో చనిపోతున్నాయి
ఆ కుక్కలు చాలా బెటర లే అవి అంతగానం ఎందుకు వస్తాయి ఇండ్లలోకైన కొడితే పోతే కానీ కోతులు అట్లా కాదుగా మనసులని కూడా కరుస్తున్నాయి అంట మీ మీదబడి
అవునండి కానీ కొన్ని కుక్కలు కరుస్తాయి కానీ కొన్ని ఏమి కరవవు
అదే ఆ
కుక్కలో ఉండడం వల్ల కూడా వేస్ట్ ఏదైనా ఉన్నా తింటే కుక్కలు కోతులు అట్లనే మన మంచిగున్నయే తింటాయి వేస్ట్
అవునండి వామ్మో అసలు ఇంట్లోకి వస్తున్నాయి ఇంట్లో ఏమి ఉంటె అది కవర్ లల్ల ఏమన్నా ఉంటే కతం ఆ ఒక మా మా ద గర ఉ లో అయితే బ బంగారం ఒక డబ్బలో వేసి ఫ్రిడ్జ్ మీద పెట్టిందింట అండి ఆ అయితే కోతి ఆ డబ్బు ఎత్తుకపోయి చెట్టు మీద కూర్చొని ఎక్కడ్నో వేసిందంట అండి
అయ్యో గోల్డ్ అరే ఉష్ అదే ఆ గోల్డ్ క ముందే ఫుల్ రేట్ ఉంది ఇప్పుడు ఆ గోల్డ్కుకు ముందే ఫుల్ రేటు ఉ
ఉం ఇట్లా కోత ఎతక పోయి ఎక్కనో వేస్తే ఏదో అప్పుడ ఫంక్షన్ బోయే వచ్చిందంట దద్దం లే అని డబ్బలు వేసి పెట్టిందంట కతం ఫ్రిడ్జ్ ఎత్తుక చేట్టు మీద కుసుందో అది ఆ డబ్బు ఎత్కపో ఏడేసిందొ దొరకాల ఈగ
అయ్యో పాపం
కిందా అండి ఇంకా ఆమెకు పోయింది ఇంక రుణం లేదు
అంతే
అదిగా ఆ అదేమున్నదో తింటాను కంకోని నాది ఎత్తుకో ఏ షర్ట్ మీద కూర్చందో వాళ్ళు దక్కించుకున్నారో చెప్తారా అండి ఆ ఆమె అది గోడల మించి దుకుకుంట పోతది ఊరువాడ తిరుకుంటా పోయేసరికి
అసలు ఏ ఏడ జారిపోయినా కూడా చూడదు
ఆ
ఉ
మ్ ఇంకా అండి ఏమన్నా టెంపుల్స్ కి అటు ఇటు వెళ్తారా అండి మీరు అ ఇష్టంమా ఇట్లా టెంపుల్స్ కి వెళ్ళడం
అవునండి మంచిగా అనిపిస్తది మనశ్శాంతి కోసమైన టెంపుల్స్ కి వెళ్ళాలి అనిపిస్తదండి మేము వెళ్తాం టెంపుల్స్ కి ఆ మొన్ననే మేము అయితే ఆ అక్కడికి ఆ అరుణాచలం వెళ్లేసి వచ్చామండి
అవునా
ఉమ్ అక్కడ శివుడు చాలా బాగుంటది కదా అరుణాచలం ప్రదేశానికి ఎల్లేసి వచ్చినం చాలా బాగుంది అక్కడ కూడా
అవునా మేము ఇగ ఇక్కడికి వేములవాడ వెళ్ళొచ్చాము అంతే మళ్లీ తొర్రూరు లో పాటి మీద గుడి అని ఉంటదండి ఒకటి అక్కడ ఆ అక్కడ ఓ శివుడిది మంచిగా చేసిరం ట కాని ఇంగ అది చేసిన కాంచి మేము ఎప్పుడు పోలేదండి బాగా చేసిరంట బావుంది అని అందరు అంటున్నారు కానీ ఇంక అది క ట్టిన కాంచి ఇంగ మాకు ఆ సందర్భం రాలేదు చూడాలి ఇంగా శ్రీరామనవమి ఉందిగదా అప్పుడు కళ్యాణం ఆ రోజయినా వెళ్లి రావ చ్చుని చూస్తున్నామండి
ఫ్యామిలీ తోటి అప్పుడప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్తేనే మంచిగా ఉంటది కదా
ఏమోండి ఫ్యామిలీ ఏమొస్తారండి పోతే ఫ్రెండ్స్ తోని లేకపోతే లేదు
మ్
మ్ మీరేమన్నా వెళ్లే ఛాన్స్ ఉందా అండి
ఏమో వెళ్లాలి మా ఫ్రెండ్స్ ఏమంటారో మా ఫ్రెండ్స్ ని అడిగి మేము కూడా మా ఫ్రెండ్స్ తోటి వెళ్లాలి
మ్ ఓకే మంచిగా అట్లా మనం ఊక అనుకోవడం తప్పించి వెళ్ళడం లేదండి ఏం లేదండి మేమైతే మా ఫ్రెండ్స్ మేము
మా ఫ్రెండ్స్ కూడా అంతేనండి అను కుంటాం టెండర్ ఏస్తాం కానీ అక్కడికి వచ్చేసరి కి ఆగిపోతాం
అవునా
వరంగల్ వెళ్ళాలని కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ లేనేలేదు
అది ఇంకా సమ్మరు మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ అండి మండే నుండి ఇంకా
ఆ ఇగ ఇగ ఎల్లలెమండి సమ్మర్లో బయటికి ఎల్లమంటే ఫస్ట్ ఇంట్లోల్లె ఊరుకోరు
ఇంట్లోల్లురుకోరు పిల్లలకి ఎండ దెబ్బ వడదెబ్బ వడగాలులు మళ్ళీ ఇంకా పిల్లలు మనకి సెక్యూర్ ఉండదు పిల్లులు పోయ్ మ మధ్యాహ్నమే వస్తారు వాళ్ళు తినుడు ఎట్లా ఎవరు చూసుకుంటారు మళ్ళ అదో బాధ ఇక సగం స్వేచ్ యినట్టే వాళ్ళు ఒక్క పూట బళ్లంటే ఇక కష్టమే ఉన్నది ఇయాళనే ఫుల్ డే అండి ఇంక రేపు సెకండ్ సార్ ఎడ మండే
మండే మండే నుంచి కతం హాఫ్ డే నేను
అంతే ఇగ ఇంకా అండి ఏమేం చేస్తుంటారు రోజు ఇంట్లో
ఏం ముందండి ఏం లేదండి బాబును చూసు కోవడం ఇంట్లో పని పెద్ద బాబును స్కూల్కి దోలడం అదే వర్క్ అయిపోతుందిండి రోజు మీకాండి ఏ
తం అన్ని అవే పనులు ఏమైనా స్నాక్స్ చేస్తారా అండి వచ్చేసరికి హు హ్మ్ మేము ఇగ వాటర్ మిలాన్ నిన్న ఇంటి ముందుళ్ళ తింటుంటే మా పాప ఏడ్చిందండి వాటర్ మిలాన్ అని నైట్ ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చారండి ఇంకా అది తింటది ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా
ఆ మా బాబు వాళ్ళ కూడా బనానా ఉన్నదండి రాగానే బలానేస్తేటారు వాళ్ళు
అవునా ఇం బననా అంటే తిన తిన ఇది కొంచెం ఇప్పుడు సీజన్ కదా కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం వెరైటీగా అనిపిస్తుది వాళ్ళకి కూడా బనానా ఎప్పటికి ఉంటది కదా మా చిన్న బాబు కూడా తింటాండండి వాట
అవును తింటనండి వాళ్ళకు ఫ్రూట్స్ వేసిన నిప్పులు ఉంటది అది వచ్చినా మంచిగాదింటదు అయినా పనులు వచ్చినాయండి బాబుకి
లేదండి ఇంకా రాలేదు గట్ టిగా మా పాపకి కూడా అప్పుడు మా పాపకు కూడా లేటు గానే వచ్చినన్నాయి అండి ఇంకా ఈయనకు వెళ్తున్నది ఇప్పుడే మరి
సరేలేండి ఓకే ఆ ఓకే అండి